హాయ్ అండి
హాయ ఏం చేస్తున్నారు
ఏముందండి ఇప్పుడే ఫ్రీ అయ్యాను మీరు
ఆ బాబుని పడుకోబెట్టినా ఆ తిన్నామండి మీర్ తిన్నర
ఆ తిన్నామండి ఏంటియాలి స్పెషల్ మరి
ఈ రోజు స్పెషల్ ఏం లేదండి నార్మల్ గా మిల్ మేకర్ కర్రీ, చపాతి.
ఆహా ఓకే
మీరేం చేసిండ్రు
మేము యాక్చువల్గా మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళా అన్నమాట ఫస్ట్ టైమ్ ఆఫ్టర్ మ్యారేజ్ సో వాళ్ళ ఇంట్లో బిర్యానీ వేసారు
ఆహా నువ్ రీసెంట్లీ మ్యారీడ
ఆహా ఆ అంటే ఇంకో టూ మంత్స్ అయితే వన్ ఇయర్ ఐతుంది
అవునా మ్మ్ హ్మ్ ఏన్ జేస్తుంటారు మీరు
నేను స్టడీ చేస్తుంటా అండి
ఆహ
అ మీరు
నేను మామూల్గా ఇంట్లోనే అండి హౌస్ వైఫ్ టూ ఇయర్స్ అయ్తుంది మ్యారేజ్ అయ్ చిన్న బాబు వన్ ఇయర్ బాబున్నాడు అంతే వాణ్ణి చూసుకోవడమే అయ్ తుంది నాక్ మాముల్ ఇంట్లోనే ఉంటా
బాబు ఉంటే అంటే ప్చ్ బాబుకు ముందు బాబు తర్వాత లైఫ్ మీకు ఎలా అన్
బాబుకు ముందు కొంచెం ఎంజాయ్గా నాది నేను కొంచెం సెల్ఫ్ కేర్ అట్లా ఉండేది ఇప్పుడు అదేం లేదు మొత్తం వేరే అయిపోయింది
మొత్తం ఇప్పుడు ఆ మీ టైం కూడా మొత్తం బాబుమీదనే స్పెండ్ చేస్తున్నారా
సలు నాకంటూ టైం లేనట్టు అనిపిస్తుంది ఇప్పుడు
అయ్యయ్యో
దేనికైనా బానే టైమింగ్స్ మొత్తం వాని చూసుకోవడం తినిపియడం పడుకోబెట్టడం మొత్తం డే మొత్తం ఇదే రిపీట్ రిపీట్ అయిపోతుంది
అంటే ఇప్పుడు మీకంటే ఒకరు సపోర్ట్ లేరా బాబుని చుసుకోవడానికి మీర్
ఆ ఉన్నరు ఆ అందరు అత్తమ్మ అక్క వాళ్ల్ళ అందర్ ఉన్నారు బట్ వాడు ఎక్కువ నా దగ్గరికే వస్తాడు చిన్నగా ఉన్నడు కదా
ఆ అవునండి చిన్న పిల్లలు మమ్మీ దగ్గర డాడీ వాళ్ళ దగ్గర కూడా ఎక్కువ ఉండరు మమ్మీయే కావాలి మమ్మే
ఇప్పుడు మరి చిన్నబాబు గద ఇప్పుడు ఎక్కువ ఎవరి దగ్గర ఉండడు నా దగ్ గ్గరే ఉంటడు
ఇప్పుడు ఎక్కడ చూసినా అదే గోల వుంది అందరు అంటే జనరల్ గా మా ఫ్రెండ్స్ కూడా అందరికి మ్యారేజ్ ఐనా అన్నమాట్ ట వాళ్ళందరి కూడా పిల్లలున్నారు వాళ్ళు ఎక్కడికైనా ఎళ్దామంటే కుదుర్త లేదు కనీసం వాష్రూమ్ కి వెళ్దామన్నా కూడా అసల్ సరిగ్గా లేపోతున్నారంట చాలా ఇబ్బందిపడతారు
ఫేమస్సులు కని సం డే మొత్తం అందరి దగ్గర బా నే ఉంటాడు ఇలా రూమ్ లోకి పడుకుందామ్మని తీసుకొచ్చి కనీసం బాత్రూం కి వెళ్దాం అన్న డోర్ దగ్గరకి వచ్చి ఇప్పుడు కొంచెం పాకడం మానేసి నడవడం స్టార్ట్ చేసిండు. నడిచినప్పటి నుండి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది. మామూలుగా టార్చర్ చేస్తుండు. ఇగ ఎక్కడకంటే అక్కడికి వెళ్త వెళ్తున్నాడు వాడు నచ్చినయాన్ని తీసుకుంటున్నాడు డోర్ తీసుకొని అస్తున్నడు ఎక్కడికైనా
టార్చర్
అన్ని చేస్తున్నడు ఇగ కాళ్ళు వచ్చినాయి కదా మొత్తం మాట వింటలేడు ఇగ పాకేటప్పుడు కొంచెం భయపడేది ఇప్పుడు ఏది లేదు. కింద పడినా మంచిదే కానీ పోతున్నడు. ఎక్కడికంటే అక్కడికి పోతున్నడు.
కనీ వీళ్లది చైల్డ్ హుడ్ మనం బాగా అనిపిస్తది కదండి ఏం చేసినా కూడా కోపం రాదు కొట్టాబుద్ధి కాదు అది ఒక ఐదేల్ల తర్వాత ఆహా సిగ్గు లేని వెధవ అరేయ్ గాడిద కాదు అండి పట్ట పట్ట కొడతాను పాపం చిన్నప్పుడు అంత ప్రేమగ చుసుకున్నవ్ ఇప్పుడు ఎందుకు కొడుతున్నావ్. న్నవ్ మమ్మీ అని అడుగుతారు పిల్లలు కొంతమంది
అవును ఇప్పుడేమో ఇప్పుడు ఏం పని చేసినా క్యూట్ గా అనిపిస్తది.
ఎంత అసలు ఎంత ఏం చేసినా సరే కోప్పడకు బుద్ది కాదు కూడా ఎంత బాగా అనిపిస్తదో వాళ్ళతోటి నాకు కూడా చిన్న పిల్లలంటే చ చాలా చాలా ఇష్టం అన్నమాట ఎవరన్న కొట్టలి అనుకున్నా కూడా కొట్టక ముందే లాక్కుంటారేమో
పెళ్ల్లవ్వక ముందు పిల్లలాంటె ఫుల్ ఇష్టంముండేది చిన్న పిల్లలు ఎవరి దగ్గర ఉన్న తీసుకొచుకునేది. ని ఎత్తుకొని మళ్లీ ఇప్పుడు కూడా ఇప్పుడు పుట్టిన తర్వాత కూడా ఇష్టం కాని వీడు కొంచెం అల్లరీ చేసినప్పుడు కోపం వస్తది కానీ వాన్నీ ఎంతసేపైనా వంతోని లే ఆడు ఏదైనా చేస్తా కానీ అల్లరి చేేసినప్పుడు తినాడు ఫుడ్ అస్సలు సరిగ్గా తినన్నాడు అప్పుడు కోపం వస్తుది ఒక వన్ అర్ వన్ అండ్ హఫ్ పవర్ వన్ కి త్రీ టైమ్స్ వన్ అవర్ కంటే ఎక్కువ తినిపిచ్చేసరికి ఇ అమ్మో నాకు ఘోరంగా అనిపిస్థాంది తొందరగా తింటే ఏం అనిపియ్యది గంట
ఆ అనిపిస్తే ఏంటంటే మనగంటే మనకుచ్చ ఫ్రీ టైమ్ దొరుకుతాది వర్క్గూకూడా అయిపోతది లేకపోతే వర్క్ పెండింగ్ ఉంటే మళ్ళీ అది మనం నుంచి వర్క్ కావాలి మళ్ళీ వర్క్ పెండింగ్ తొందరగా అది మనం తప్ప వేరే వరి చూసుకోరు
ప్రాబ్లం
ఇప్పుడు ఇంట్లో వాళ్ళన్నా సరే సరే మరిప్పుడు బాబు చూసుకుంటుంది కదా ఒకపూట తను చూసుకుంటే ఒక పూట మనం చూసుకుందాం
ఆ వీటికి అట్ల జేసే వీడి అట్లా జేసే వాళ్ళున్నారు అందు కాని వీడే వెళ్ళాడు వీడు నేను తనిపిస్తనే తింటాడు నేను స్నానం చేపిస్తనే చేస్తాడు మొత్తం నాతోనే అన్నా ఎ ఇరు అట్లయితే మంచిగా మనం కూడా కొంచెం ఫ్రీగా అనిపి వీడు ఎల్లాడు
అంటే వాళ్ళ ఫాదర్ దగ్గర కూడా ఎక్కువ వెళ్ళాడా
వాళ్ల ఫాదర్ షాప్ లో ఉంటడు
ఓకే
రాత్రి ఇంట్లో ఉండడు మార్నింగ్ తినే టైమ్
తనకు కూడా అలవాటు చేయాలంటే ఆ మీ హస్బెండ్ కి మీకు ఇద్దరికిచ్చే వాళ్ళకి అలవాటు వేస్తే మీకు వర్క్ ఉన్నప్పుడు తను కాసేపు చూసుకుంటాడు తనకు ఇగ వరకున్నప్పుడు ఇక మీకీచ్చేసిపోతాడు
అట్లా చేసుకోవచ్చు కదా వీడెందుకో ఫస్ట్ నుండి నా దగ్గర ఎక్కువ వాళ్ళ డాడీ దగ్గర కి కూడా ఎకువ వెళ్ళాడు వెళ్తాడు క జస్ట్ ఆడుకోనే వరకే అది తినడం స్నానం చేయడం అట్లాంటి వారికి వెళ్ళడం ఓన్లీ ఆడుకోవడం అంతే
ఇంక మమ్మస్ బాయ్ అన్నమాట అమ్మ కొడుకు ఇప్పుడే అమ్మ కొడుకు పెద్ద అయ్యాక ఇగ నాన్న కొడుకు
అట్లనే అంటడు లేదు బాయ్స్ ఎప్పుడు
అవును మదర్ అంటే నే బాగా ఇష్టపడతారు వాళ్ళు ఎందుకంటే మదర్స్ ఏమనరు
సైడ్ ఉంటారు బాయ్స్ మమ్మీ సైడ్ ఉంట
హి కానీ అవున ఇదే మమ్మీ డాడీ లు ఇదే అనిపిస్తది మమ్మీ వాళ్ళేమో ఆడపిల్లకి అడ్డగిస్తారు బ డాడీ వాళ్ళు అయితే మగ వాళ్ళకి కొడతారు గా అవి తిడతారు కానీ ఆడపిల్లని ఒక్క మాట కూడా అలేకపోతారు డాడీ వాళ్ళు మనమ అయితేనా పిల్లలు ఆడపిల్లల్ని తిడితే కొంత పెళ్లి డాడీ మరి మగవాన్ని తిట్టే అంత కొట్టేంత మరి ఆడపిల్ల మీద ఒక మాట అనలేది చేయకూడత లేరు
అవున అంతే అట్లనే ఉంటది కదా హు ఒక ఏజ్ వచ్చిన తర్వాత పెద్దదయిన తరువాత బయ్స్ అయినా గర్ల్స్ అయినా ఇద్దరిని తిడుతారు తిట్టలేరుగా చిన్నప్పుడు తిట్టచ్చు కొట్టచ్చు ఏమైనా చేయచ్చు కానీ తర్వాత ఏం చేస కూడా హా హా హాహా ఈ ఇప్పుడున్న జనరేషన్ ట్యూషన్ ఏం చేసినా కూడా వాళ్ళు ఏదో ఒకటి వేసుకుంటున్నారు కదా హాహా కొట్టిిన బాధ కొట్టిన ఈ తెల్సిన ఏదోకటి ఒక ప్రాబ్లమ్
కని మరి కోపడ్ కుండా పెట్టకున్న పెంచలేం కంటే అట్లా ఏమన్నకుండ క్లాం గా ఉంటే ఉహ్ మళ్ళీ ఇప్పుడు మనం వత్తిగానే ఇగా వాళ్ళు సెన్సిటివ్ గా ఫీల్ అయిపోతారు అన్మాట చాలా మంది
అవును
ఫస్ట్ నుంచి తిట్టినం కోపడం చేస్తే కొంచెం వాళ్ళకంటూ ఒక భయం ఉంటాది. కొట్టకుండానే భయం పెట్టాల్ పెట్టాలి వాళ్ళకి లోపల మనం
అవును మీరు కాలేజ్ రెగ్యులర్ రెగ్యులర్గా వెళ్తారా
ఆ రెగ్యులర్గా వెళ్తున్నానండి నేను
నా
అంటే ఇప్పుడు నాకు మొత్తం హాలిడేస్సు సెమిస్టర్ అయిపోయిది ఫస్ట్ సెమిస్టర్ ఇప్పుడు హాలిడేస్ అడుస్తున్నాయ్ క మే బీ కాలజ్ రి ఓపన్ అయితది ఏమో అనుకుటాన్నా
ఎప్పుడుంటాయి రిజల్ట్స్
ఉ అది మొన్న టెన్ టెన్ ట్వెల్వ్ డేస్ ఏమో అవుతుంది ఎగ్జామ్స్ అయిపోయి మొన్న మార్చ లెవెంత్ కి అయిపోయినాయి ఎగ్జామ్స్ ఉమ్ అయిపోతే ఇగా ఇప్పుడు సెమిస్ స్టర్ హాలిడేస్ అనేసోచ్చా
ఎక్కడా మీ ఎగ్జామ్స్ సెంటర్
హైదరాబాద్ చదువుకునేది
ఆ
అంటే నేను ఎంట్రన్స్ రాస అనమాట మన పీజీది సి పి జడ్ అని ఏంట్రాన్స్ రాస్తే నాక్ సీట్ వచ్చింది ఫ్రీ సీటు ఇక దాంట్లోనే పోయినా నేను ఉమ్ మళ్ళీ మేనేజ్మెంట్ అయితే లక్ష రూపాయలు సంవత్సరానికి ఇప్పుడు నాకు అల్లాట్మెంట్ సీటు కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట ఉ అసలు అల్లాట్మెంట్ కి సెట్స్ ఉ టె ఫ్రీ సీట్ వస్తుందండి ఎం కొరు వీళ్ళ ఏంటిదంటే స్కాలర్షిప్స్ అవి రా గా అలెట్మెంట్ వాళ్ళగ్గూడా ఫిఫ్టీ పర్సెంట్ ఫీజు తీసుకుంటున్నారు
త్తలేవు మరి
ఏమొ అంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినప్పనుంచి ఏంటి దంటే స్కాలర్షిప్ బంద్ అయి పొన్నాయ్ ఈ ఫ్రీ బస్సులు అవి చేసిండు కదా ఆ రేట్లు అన్ని పెంచేసిండు ఆ వాడు మన చేసినప్పు మొత్తం ఇక స్టూడెంట్స్ దగ్గర నుంచి లాక్తాండు
యో ఇవన్నీ ఫ్రీ జేసినట్టు చేసి వేరే దగ్గర నుండి లాగుతున్నాడు
వాడిది చూడండి ట్రిక్ మా పైసలు మా దగ్గర లాగే మళ్ళ మా పైసలు మాకే కాలషిప్ ఇస్తాండు
అట్లా చేసేసరికి ఇగ నార్మల్ వేరే వాళ్ళకైతే ఫిఫ్టీ పర్సంట్ కట్టల్ల అన్నా గూడా
కష్టమేను నేను అందుకే ఇగా ఏంటిద టే మ్యానేజ్మెంట్ వాళ్ లక్ష మరి లక్ష రూపాయలు వామ్మో అనుకున్నా నే కానీ ఆ తర్వాత చూసాను నేను గూగుల్లో కొట్టి ఆ అదే కదా అసలు కానీ ఇక అడిగిన కూడా వాళ్ళు ఏమంటారు మాది ఏం లేదమ్మా ఇక అందులో ఎంట్ందో మేము అట్లా కట్టించుకుంటున్నాం మాకేమ వస్తుంది అనేసి వాళ్ళ ఇక వాళ్ళ ఏంనగల మనం గవర్నమెంట్ కరెక్ట్గా లేదు అవును కొన్ని గవర్నమెంట్ లో గవర్నమెంట్ కాలేజె లో చదుదామంటే ఆ హైదరాబాద్ లో గవర్నమెంట్ కాలేజ్ ఎక్కడ ఉంటదో దెల్వదు అసలు గవర్నమెంట్ హాస్టలు కూడా వెతకడం కష్టం అక్కడ హ్మ్ ఒక గవర్నమెంట్ కాలేజ్ ఉందా మన కోర్స్ ఉండదు ఆ కోర్స్ ఉన్న అసలు మనకు అక్కడ నుంచి ఫెసిలిటీస్ ఉంటాయ లేదు
అవును ఇప్పుడు మీరు కాలేజ్కి వెళ్ళడం ఇంట్ లోండి వెళ్తా
ఆహా నేను ఒక టూ అండ్ హా్ంత్స్ సన్నా అన్నమాటం
ఇప్పుడు ఎవ్రీ సెమ్ కి హాస్టల్ బిల్ ఇద్దరి ఇంట్లో ఉండరా
చూందంటే ఎక్కడండడి నాకు వర్క్ అంతా అయిపోయి తినేసేసే దాకానే మధ్యాహ్నం అవుతుది
అవును ఇంట్లో ఉంటే ఈ వర్క్ అంతా చేసి కాలేజ్కి వెళ్ళి మళ్ళీ వచ్చి అదంతా సేట్ అవ్వదు ఆ చదవడం కాదు ఆ సెమ్స్ క్లియర్ యడం రాదు అవును చదవడానికి అయితే అసలు దొరుక్
ఇగ నైట్ నుంచి చదవాలా అంటే ఇదేం హస్టల్ కాదు నైట్ డేషన్ పొద్దున ఎప్పుడొ లేద్దామంటే
అవును ఇంట్లో వర్క్ చేసిండే సరికి టైర్డ్ అయిపోతది చదవడం అదేం ఉండది ఇగ
అసలా టైర్డ్నెస్ కి
ఇంట్లో ఉంటే మనకు భయం ఉండదు కాబట్టి ఆటోమేటిక్ గా నిద్ర వస్తది
హ కానీ నాకైతే రిసెంట్లి ఎళ్లిన టూ అండ్ హాఫ్ మంత్స్ అయితే నేను ఒక ఎక్సమ్ అప్పుడు సర్రిగా నిద్రపోలేదు భయానికి కానీ అంతకుముందు టూ మంత్స్ వచ్చే ఎంత బాగా పడుకున్నానో అసలు హాయిగా పడుకున్నాను మధ్యలో అయితే కాలేజ్ కూడా బంకొట్ట నేనూ ఇద్దరి కోసం కాలేజ్ ఫీ మనం ఎట్లనో చదుకుంటాం చిన్న పిల్లలం కాదు కదా పీజీకి వచ్చామనేది అట్లా పడుకునేది అవునండి
తెలుగు ఇంత పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నారు
మొత్తం హిందూసే అన్నమాట
అవునా నేను మీకు తెలుగు వచ్చో రాదో అనుకున్నా కాని
ఆ వచ్చ వచ్చు తెలుగు అంత ముందు నా తెలుగు అయితే కిచి కిచిడి అయ్యేది ఆ మీది వస్తది మాదిది అంటే యాక్చువల్గా మా ఉర్దూ స్లాగ్ మొత్త త్త మేము ఇట్లా మాట్లాడుతుంటే ఫాస్ట్ కొస్తది కదా అ అలా ఇక తెలుగు కూడా అలానే అలవాటు
అదే అందుకింత ఫాస్ట్ ఫస్ట్గా ఫాస్ట్ ఫస్ట్గా మాట్లాడుత తున్నారు మరి ఎందుకు అని ఇళ అంటే ఆ ఓకే అండి
మ్మ్